హలో హలో
బాగున్నావా
బాగున్నాను మీ మర మీర మీరే ఎలా ఉన్నారు
నేను కూడా బానే ఉన్న
ఏం చేస్తున్నరండి
మా అత్తమ్మ వచ్చింది నూనె పెడతాను
అవునా ఏ నూనె పెడుతున్నారండి
ఇదేదొ నూనె జుట్టు నల్లగా కోబర్ కొబ్బరి నూనె దని ఇంకేదో కలిపింది
ఆ సరే సరే తిన్నారా రాండి
తినం మీరు తిన్నారా
రండి
నైట్ చికెన్ తెేచ్చుకున్నాము ఆ కోడికూర తెచ్చుకున్నా తెచ్చుకుంటేన్నాయి వండిన తెలారే సరికల పాసిపోయింది అన్నం అన్నం వేసుకున్నా చేరి సగం అన్నం తిన్నాం అది పసిపోయింది మలా టమాట పచ్చడి వేసుకొని తిన్న
ఓ వోచ్చినాను ఉండుడు అని నట్టుంది అందుకేనే పాస్పెనానండి
ఎన్నా
అంటె అయితే కూ కూరలోన్డేటప్పుడు మనసు పెట్టీ ఉండాలే. సిత్తం శివుని మీద భక్తి ఎక్డనో ఉంటే కూరలు గిట్నే కాబైతయండి.
అవునా నెక్స్ట్ టైమ్ అలాగే సమాండ్ చాలా గొప్ప సందేశం ఇచ్చారు ధన్యవాద్
ఆ ఓకే ధన్యవాదములు ఇప్పుడేమోండారండి మరి
ఏంవండలేదు లేదు నేన్ టమాటా పచ్చ పచ్చడేస్కోన్ దిన్న మ్ మా ఆయన మడికాయ్ పచ్చడేస్ కోన్ దిన్నడు
హు
మాత్తమ్మ మేం మాట్లాడతాంటె ఏం చేయాలలో అర్ధం గాక నా కొడుకు ముద్దులు పెడతంది అ ఆ
మీందుకు త తాలకాయ నొప్పి తాగ్గలేదట మీ అత్తమొక్ కు
యామకేం దాక్కువైతదో ఇగా
అల అంటే అప్పుడు హాస్పిటల్ పోయా గదా మందులేసుకుంటాంటే తగ్గుతులేదట్
ఏమో మరి ఆ దావకన పోయిందటగాని ఎనిమిది, తొమ్మిది వేలయిదట గాని మద దవాకాన్లో ఏం జెస్సిరో వాళ్ళ కొడుకే తీసుకభోండట మరి ఎంతక్కువైనో ఏమో మరి
అప్పట్నుంటి ఏం అనలేద్ గదా మార్ ది తల్కైనోత్తందని
ఏమో మరి ఇగ వాళ్ళ కొడుక్కెరక ఆమెక్కెరక నాతోనేమన్నా జేప్తారా ఆళ్ళు
అయితే నిన్న అక్కడ వాళ్ళ ఇంటి కాడ ఏదో గొడవ జరిగిందట. దాని గురించ్చొతందేమో తాలకాయ్ నొప్పి ఆలో ఆలోశన్లు బెట్ ఉన్నదేమో వాళ్ళకు రెండు గుంటల భూమి వత్తదో రాదో అనేసి ఆలోచన పెట్టుకున్నట్టుంది
తొందరగా నామండి
అట్లా ఊళ్ళో తిరుగుతా ఉంటాంగా పని పాట లేకుంత. అట్లా ఏన్ తు తు వత్తంటై
అబ్బో మిరెందుక్ పని పాటలేనోళ్లు లే
ఉన్న దాంట్లో వాళ్ళ అత్తలకు, వాళ్ళ మామలకు, ఇయాల్స. వాళ్ళ ఆమ్ అత్తకీయాల్సోతదని. రెండు పెట్టుకున్నది
అవునా పెద్ద పెయినోచ్చిందండి
హ్
ఇంకేం జెత్తరండి మరి
ఏమున్నాదండి కాళ్లు మీద కాలేసుకొని కుకున్నా. ఇట్లా
మీ నేతిలో చైన్లు ఉంటాయా
మా నెత్తిన మేము బోడిగుండు అండి మది మా నెత్తిన పెన్లు ఉండవ్
కూడవుడా
ఆ ఏంటి ఇంటిక ఇంటికెలే సక్కాగా లేవు పేలు ఎక్కడనుండి ఉంటాయి అండి
అంతేనా
మ్మ్
న చెప్పు మా అత్తమ్మ వాళ్ళ బిడ్డకి ఫోన్ చేసిన ఏం చెతాన్నా అని
మ్మ్
దానికి నాతో మాట్లాడడానికే కస్టమైతంది అండి
ఆ
ఒక్కడే సిరాకులు పరాకులు పడతారు
అట్లాంటోలకి ఎందుకు చేస్తారండి ఫోన్ మారి చిరాకులు పడే నీకు ఫస్ట్ కొదిగాన అంతే అ ఫోన్ అట సిరాకు పడేతోలకి ఫోన్ చేయొద్దాని మీ అక్క కూడా మాట్లాడినట్టుంది మీ అక్క ఇంకా ఎక్కువ శిరకుపడుతునటు ఉంది కదా
ఇంకా వాళ్ళు పెళ్లి రోజు చేసుకుని వాళ్ళ ఆడబిడ్డలు వచ్చేద
ఇ ఆ ఆడబడ్ ఆ ఆడబడ్ వచ్చినందక శిరకు పద్ధతంధ
ఆడబిడ్డ ఆది కూడా కొంత ఉంది లెండిగానీ అది ఇది అని కలిసి పైనే గా
ఆ
ఇంకేం చేస్తారడి మనం మౌన వాళ్ళ ఆడపిడ్డ వత్స్తే వచ్చినట్టున్నండి పిల్లలు ఇద్దరిని తీసుకొని వస్తాది వాళ్ళు ఊరికే అల్లరి డాక్టర్ పిల్లలు నాకు ఇంకా పని చేయలేక దానికే శాతగాదు ఇక అది పని చేసుకుంటా ఉన్నారన్ దానికి కోపం రాధ
మీ అక్కకి చాత కాదు నీకు చాత కాదు మీ చెల్లకి చాత కాదు మీ ఎవరికి చాతా కా
మరి మాకు తింటానీకే చేతనైతది
తినడం అయితే ఇంత తింటారు పెడితే తచ్చాడు కానీ పని చేస్తాను చాత కదా
అదే మాకు తింటనికే చతనైతది పని శాత కాదు మా మా అక్కకు మా చెల్లకు నువ్వు నువ్వు మీ అమ్మ వచ్చి వండిపెంటరి ఇయమ్మ
మ్మ్ వండిపేటనింక వండి పెట్టుడు ఒక్కటే మీకు ఛాతానైతది గంతే ఇంకేం చేతనైతయ్ చేపూరి పడుకో పడుకో అంటే మంచాల కాల మీద కాళే కని ఇట్లా సెల్లు చూసుకుంటా పండ అంటే పండారు తిన్ అంటే పా పాంటరు తి అంట త ఉమ్ తింటారు మీకే ఎరుక బాత్రూమ్ కె ఎరక
అవునా
ఆ
మీ మీకు అసలు తినానికి అసలు ఫోన్ పోన్ వస్తుంది మకద పోనే పోన మీ అయిన మీతో మాటలు మేము గెళవగలమ అండి
ఏంటండి
అయినా మీతోని మాటలు మేము గెలవగలం అంటున్నా
అమ్మో మీకు నూ రపోయితు అది అంతే మీ నోరుకు భయపడాల అంటే గయా గయా గయా అ ఆ కలో గుడ్లి ఇట్లా ఇట్లా పెచ్చి చూతారు ఇంత లాభ పడతాయి ఆ కన్లకు ఆ కన్లకున్నా నూరికే భయపడాలి
ఆ నా గుడ్లకును నాకు గద జరుగుతను ఉట్నన్నారురు కదా
ఆ ఎక్కడిది అంటే లోపల ఆ లో కూడా భయం అయితే అంటది బయటికి అట్లా ధైర్యయం కాపడతాం అయితే
అమ్మో సరేనండి మాకు భయపడ్నా కూడా నాకు మంచిది అనిపిస్తుంది మీ బ అప్పుడుతున్న వన్నా ఎందుట అమ్ ఎప్పటికి ఇలాగ భయపడండి మళ్ళీ భయం మర్చిపోగలగు
ఉమ్
ఇంకేమి ఇతారాడి
ఇకే ఉన్నదాండి త కష పయితే పడుకోడమే మాదా మాది మా అవిడ ఏం కురుంలేమ్ మా అడ కాపాచ్చడా ఆ ఇకా రేపు సండేగాద ఒక కోడిని కోయలి రేపు
ననికి ఏడుంద మీ పోని వసుకని తింటా ఉంట
ఆ
ఇంకో దొడ్డు పెయిన్ నల్ల పెయిన్ వచ్చిందండి
నువ్వు తీసుకో పోయినవ్ మరి చికెన్ చికెన్ ఖరాబ్ అయింది ఈ కదా అది నోట్లే వేసుకుంటే సెట్ అవు కదా
చి మా ఆయన కొండ పెతలేండి మీరు అయన
ఈయాల ఈయాల ఈయాల ఆ ఈయాల నాన్వేజ్ అంటే నీచు తిన్లే కదా ఇవాళ
అదే అదే అదే మీరు ఇంత గానం అన్నందుకు మా ఆయనకు నేను వండి పెడతా మీరు ఏం బాధపడతారు నేనంటే తిలేను ఇవన్న నా శనివారం నేను శనివారం తినను
రేపు నాటుకోడి వోలిత్త అన్నారు నాటు కూడా ఒకలిత్తా అన్నారు రేపు ఈయాల రాత్రికి పట్టుకొస్తా పట్టుకొచ్చి రేపు ఆదివారం గాబట్టి రేపు కోస్ ఏ అండే అంత ఆదివారం అంత గడిచిపోతది
అలాగా
ఎట్లగావ్ మేము ఊరికి పోయేది ఉన్నది అది కాన్సల్ చేత్తం ఏంది
ఎందుకు మీ పాప ఒత్తలేదా అండి పాపని తీసుకపోతలేరా
పాప ఒత్తాది అండి పాప పాపా అటు పోయి సాయంత్రం వస్తాదండి గుడికి పోయి అట్లా తిరిగి ఇట్ల వత్తది సాయంత్రం వత్తది కాకపోతే మేం పోయేది కాన్సల్ మేం పోయింది తప్పింది అంటన్న
అలాగా ఐతే నిజంగా పోతలేదా నిజంగా ఓతలేర అంటన
నిజం వేరు అబద్ధం వేరేమి ఉండదు పోతున్నాం అంటే పోతున్నాం మొన్న ఏదో మాకు కొద్దిగా రమ్మన్నారు అని మా చిన్నమాలు రమ్మన్నారు అని మా భార్యను ఒక నాలుగు రోజులు ఉంచి ఓచ్చిన ఆడ సరే ఇప్పటికైనా కలిసిపోతారు కావచ్చు కాని ఆ వాళ్ళకి మేము ఉంచి వచ్చినంత మాత్ర ఆ వాళ్ళని రమ్మంటే వాళ్ళు రాలేదు ఇంక మాకు బుద్ధి లేరు ఇంక పోతామా వాళ్ళ ఇంటికి
అది కాదండి రేపటి వరకు మీ చిన్నమ్మ ఫోన్ చేత్తది మీరు పో
చిన్ చిన్నమ్మ ఫోన్ చేసిన పెద్దమ్మ ఫోన్ చేస్ ఆ అ అదే మాట మాట్లాడతా మొన్న ఇంటికి పోయినొన్ని అక్కడికి పోయినొన్ని ఎంబటే ఆ ఇంటికి పోకుండా ఎంబటే తిరిగి వచ్చినా
అవునండి ఇప్పుడు ఎలాంటి అద్భుతమైన జరగచ్చులేండి
అద్భుతలు జరిగినా ఆ విస్కమ్ ఎం జరిగినా ఫోన్ అంది అంటే ఫోన్ అంటే ఇగ
అదే అండి ఎవరు చెప్పిన వినరు కావచ్చు మీ అమ్మవొచ్చిన మీ అమ్మే రమ్మంటే వచ్చారని ఒకవేళ రమ్మంటే ఎం చేస్తారు చెప్పండి నిజంగా ఇదే మాట మీద ఉంటవ
ఇదే మాటా మీ ఉంట పోను అంట పోను కచ్చితంగా క ఉంట పోతే అడుగు హమ్ పక్కనే ఉన్నాడు కదా చూత్తరు కదా మీరు కూడా కాదు ఈ ఊళ్ళనే ఉంటారుగద మీరు జ్య తలుపూథీయరాదు
సరే చూత్తం కదా తెలుసులేండి ఇంకేమి చేస్తారండీ ఏ భామర్ది మంచిగున్నర మీ భామర్ది మంచి ఉన్నడా.
మా భామర్ది మంచిగనే ఉన్నడు పందిలెక్క పడుకుంటాన్డు వచ్చి
మీ అమ్మ నాన్న మంచిగున్నర మీ అమ్మ నాన్న మం తిన్నర
నాంచనే ఉన్నారండి మా భామర్దితో మాట్లాడతలే న్ మీరు
ఎవరన్నారు మేము మావయ్యతోని మాట్లాడుతున్నామని
తోని మాట్లాడతలేదు
ఎప్పుడూ అంటండ్రు ఎప్పుడు మాట్లాడ లేదు అంట పిన్నీ బాబై
నిన్న హన్నడు నిన్న ఏడు గంట ఇలా ముప్పై నిమిషాలకు రాత్రి అన్నాడు అటు బయడిపోయినప్పుడు అన్నాడు అక్కను అతను మాట్లాడతలేడు ఎందుకు అట్లుంటా అ నేను కూడా డిలీట్ చేసిన వాటా కద మూన్ నెంబరు
నేనేం తే చేలేదు ఏయిట్ చేయదు
చబడను ఉండేదాటా అ పేరు
అలాగా
ఉ తీరుతో ఉండేద అట తమ్ముడని ఇప్పుడ జయదటా
ఏమో ఏమో ఇగ తమ్ముడు అని ఎప్పటిక అనుకున్నా కాని తమ్ముడుతో మాట్లాడతలేను వాడు అనుకుంటాను వాడు అనుకున్నంత మాత్రనా ఏం చేయలే కదా ఇల నాతోని కూడా వచ్చి అంటాండి కదా అక్క అక్క ఫోన్ చేస్తలే ఎందుకు అక్క అక్క నాకు ఫోన్ చేస్తలే ఎందుకు ఒక గంట నేను మీకు ఫోన్ చేయాలంట అంచు ఉండి అంచు రోడ్ మీద కుపితేన్ని పట్టుకుండానికి ప్రేరాలని ఫోన్ చేయదును ఇప్పుడు అది లేనప్పుడు కూడా నేను ఇబ్బంది పెట్ట చం కరెక్ట్ కాదు కదా తన తప్పేమిన్నా అది కూడా మ లలడ్కోవాడేమేనా
మేము అప్పట్ లెక్క మాట్లాడతేది అని అంటాండి
అప్పట్ లెక్క అంటే ఇప్పుడు ఒక లెక్కనే ఉన్నా వాడు అ ఇప్పుడు ఒకలా అనుకుంటాను ఇప్పుడు ఒకలా అనుకుంటన్నాను కాబట్టి వానికి అలా అపిత్తంది దానికి నేనేం చేయలేను కదా సర్లేండి మరి మా బాబు ఏడుస్తుండు ఉంటాను నేను
సరే